ఏమ్మా ఏం చేస్తున్నావు
ఏండి మా ఓక
తిన్నావా
హ తిన్నా తిన్నా ను తిన్నావా
తిన్నా ఎక్కడున్నావు ఏం చేస్తునావ్
నేనా ఇంట్లోనే ఉన్నా ఇంట్లోనే ఉన్నా కాలేజ్ పోయి వసతి
హ
నువ్ పోలేదా కాలేజ్కి
పోయింటమా ఏం కాలేజీ స ఏమ డైలీ బయసిక వస్తాం సరికి
క్లాసెస్ ఏ జరుగుతుాన్నాయా
అసలు జరుగుతాయి దానికి ఆ అవన్నీ జరగవు బాగా జరుగుతాయి
ఆ బాగా చెప్తారు మా దాంట్లో కూడా మా కాలేజీలో కూడా బాగా చెప్తారు ఈరోజు మా హెచ్ఓడి సార్ క్లాస్ తీసుకున్నాడు
ఇే డైలీ తీసుకోడా
లేదు లేదు ఎప్పుడన్నాసారి సార్ ఫ్రీ ఉన్నప్పుడు పిలుస్తారు మాట్లా క్లాస్ తీసుకుంటారు
అవున్లేన్
మళ్ళీ హల్డేస్ వస్తతాయి ఉగాదికి వెళ్తున్నా మరి ఊరికేమన్నా
వెళ్ళ వెళ్ళక తప్పతుందా హాస్టల్లో ఎవరైనా ఉండే ఉండొచ్చు హాస్టల్ ఎవరు లేరు పొ తప్పదు పోవాల్సి వస్తుంది
పోయిరా ఒక టూ త్రీ డేస్ అలా ఇస్తే వెళ్ళచ్చు లేదంటే వెళ్ళలేం
మా మమ్మీ కాల్ చేసి ఆఫ్టర్నూన్ కాల్ చేసి నాకు చేయి నొప్పిస్తంది ఆ ని కా అంటే ఇల్లు కడగాలి కదా పండక్కి
అవును అవును అవును
అ ఉంది నేను ఆ పని తప్పించుకోడానికి లేదు లే కాలేజ్ ఉంది అది ఉంది ఇది ఉంది
హు హు అవునవును లే ఏంలే నైన్టీన్గా అది ఉంది ట్వంటీన్త్ ఆ ట్వంటీ రంజాన్ ఉంది
అవునులే
ఆ ఇంకా ఆ అంటే ఇప్పుడు తర్స్ డే తర్స్ డే న పండగ ఆ ఫ్రైడే వచ్చి రంజాన్ సాటర్డే లీవ్ తీసుకుంటే ఫోర్ డేస్ వస్తాయి వరుసగా
ఈరోజు సిక్సా సెవెను ఫోర్టీన్ ఓ ఈ సాటర్డే గాక మళ్ళా వచ్చే సాటర్డే ఫెస్టివల్
అవును ఉ చూడల్లా బాగుంటాయి నాకా బాగుంటుంది మా నాకైతే దీవాలి ఫేవరెట్
ఉహు అంటే మీ ట్రెడిషనల్ లో ఏది
మా ట్రెడిషన్లో వచ్చి దివాళిని ఎక్కువ బాగా చేస్తాం
ఉహు
ఉ దివాళి బాగా చేస్తాము
హు
ఇంకా వెళ్తాము మా అమ్మమ్మ మా అమ్మ ఇంటికి వెళ్తాము ఇంకా పాప కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటా అది
ఉహు
ఉ ఇంటికెళ్ళి అంత మంచిగా చేసుకొని ఈ ఈ ఉగాది కూడా వెళ్తాం మా అమ్మ ఇంటికి వెళ్ళి
ఉహు
ఊ చేసు పండగ చేసుకొని
ఏం పండగ స్పెషల్
పండగ స్పెషల్ ఉగాది రోజు అయితే ఏం లే బొబ్బట్లు వేస్తుంది అమ్మా
ఆహా
స్వీట్ ఇంక చిత్రాన్నాము వంకాయ ఆలు కర్రీ ఇవే ఇంగ స్పెషల్ అయితే మామిడి బొప్పట్లు వేస్తాం ఇంగ ఉగాది పచ్చడి స్పెషల్ తెల్లగా
ఉహు ఏమేమి వేస్తారు ఉగాది పచ్చడి లేకి
ఆ షడ్ షడ్రుచులు అంటారు కదా సిక్స్ రుచులు కలిపేస్తా
ఒహో
చింతపండు, బెల్లము, యాపాకు పూత
హు
ఉమ్ వగరుకి ఉప్పు కొంచెం కారం ఇవన్నీ వేసి చేస్తాం
ఉహూ
ఉ ఉగాది పచ్చడి లో కూడా ఒక అది శ్రీ రామనవమి కి
ఆహా
ఊ పానకము శ్రీరామ నవమి కి పానకము, వడపప్పు చేస్తాం.
ఊహు
అమ్మో
ఈ ఉగాది పచ్చడి తినేతప్పుడు మన నోటికి ఏ టేస్ట్ ఫస్ట్ తగిలితే ఆ ఓ ఆ ఆ ఆ సంవత్సరమంతా అలాగే ఉంటుందని చెప్పి చెప్తారు
ఓహో అదిగానీ ఉందా
హూ దేవునిదగ్గర పెట్టి ఆ టేస్ట్ చేస్తే మన నోటికి ఏది టేస్ట్ ఫస్ట్ తగిలితే ఆ సంవత్సరమంతా అలాగే ఉంటుందని చెప్పి చెప్
ఊహు అంతే ఈ సారి ట్రై చేద్దాం
అహ హ హ ట్రై చెయ్ ట్రై చెయ్ ఆ ఇగ శ్రీరామనవమికి వడపప్పు, పానకం చేస్తాం.
ఆహా
దివాళీ రోజు అయితే బాగుంటుంది దివాలి కూడ ఇంటికి వెళ్తాము
జాతరలు ఉ జరుగుతాయి కానీ జరుగుతాయి మ ఆ మమ్మీ వాళ్ళు అట్లా వెళ్ళొచ్చేసింటది ఇంకా నేను ఇక్కడ ఉంటా కాబట్టి అంతగా వెళ్ళేకవ్వదు
ఊ హుమ్
ఇంకా దివాళీ అయితే బాగుంటుంది దివాళీ రోజు బ ఒక త్రీ డేస్ మా ఫెస్టివల్ కదా బాగుంటుంది ఫస్ట్ తే కొంచెం ఆ దుర్గామాత పూజ చేస్తాం లక్ష్మీ పూజ
హూమ్
హుమ్ తర్వాత నెక్స్ట డే ఇంకా గా అవన్నీ చేసుకుంటాం దివాళీ చేసుకుంటాం క్రాకర్స్ పేలుస్తాం
హూమ్
స్వీట్స్ చేసుకుంటాం బాగుంటుంది
హుమ్ మా ఊర్లో అలా ఇలాన్నీ ఏం చెయ్యరు
ఎందుకు
మన్ని మా ఊళ్ళలో మొహర్రం ఫెస్టివల్ ఒకటి బాగా జరుగుతుంది ఆ అంటే ఏ మా ఊర్లో మీకు పెద్ద పెద్ద గా పట్టించుకోరు అన్నమాట ఎలా అంటే ఇప్పుడు మొహర్రం ఫెస్టివల్ గాని వినాయక చవితి గాని ఇ టూ బాగా చేస్తారు అంటే అందరు కలిసి చేస్తారు కదా బాగా చేస్తారు ఈ ఫెస్టివల్స్ అన్ని ఎట్లంటే ఎవరి హుమ్ మనం ఇప్పుడు మా ఇంట్లో మేము బొబ్బట్లు చేసుకున్నామా తిన్నామా ఇంట్లో పూజ చేసినమా అంతే ఉంటది
ఉహు అవునవును
హుమ్ వీళ్ళ మొహర్రం అయితే అందరు కలుస్తారు కాబట్టి బాగుంటుంది
హూ హూ హుమ్
ఏం లేదు కొంచెం ఆ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు ముస్లిమ్స్ పాండ్ డగ షేర్ చేస్తారు ఉగాది అదే మాములు మన పండుగ రోజు వాళ్ళకి షేర్ చేసుకుని తింటే బాగుంటది
హుమ్
హుమ్ గుళ్లకైతే వెళ్తాము గుడికెళ్ళి మంచిగా పూజ చేసుకొని వస్తాము హుమ్ ఇంకా నీకేం నీకేం ఫెస్టివల్ ఇష్టం
హూ నాకు
క్రిస్మస్
క్రిస్మస్ ఇష్టము అవునవును బాగుంటుంది కదా క్రిస్మస్ రోజు ఆ అదది ప్లమ్ ప్లమ్ కేక్ చేస్తారు కదా న్యూఇయర్ కి
అవునవును అని క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ గుర్తు రావాలి పిల్లలకి
సాంట క్లాస్ ఐతే గిఫ్ట్లుఇస్తారని చెప్పి
చాక్లెట్లు ఇస్తారని చెప్పి ఇక్కడ బాలదేశలు ఉన్నప్పుడు అంతే ఆ మాకు స్టీఫెన్ అనీ అ అలా ఒక ఒక పేరుతో స్ ఒక పర్సన్ వస్తానండి
ఆహా
అ అంటే వాళ్ళే శాంటా క్లాజ్ లో వస్తానండి చాక్ వచ్చినప్పుడు అలా చాక్లెట్స్ ఇలా గిఫ్ట్స్ అన్ని తీసుకొని వస్తాను అంటే అక్కడ ఫాదర్స్ ఉన్నారు కదా స్కూల్ స్కూల్ తరపన చర్చి చునిందన్మాట
అ హ హ
అ ఆచ్ అంటే వీ అంటే వీళ్ళే బిల్ చేస్తున్నారని గాదు వీళ్ళు దాంట్లో ఒక మెంబర్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మన కాలేజ్ లో కోఆర్డినేటర్స్ ఎలా అంటరు అలా వాళ్ళక్ గని ఆ అంటే వాళ్ళక్ గని ఒక ఏమంటరు ఒక పాట అనమాట వాళ్ళు గని అక్కడ ఆ మెంబర్షిప్ ఆ అలా ఉంటరు గదా అలక్ అలా చేసుకున్న వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కరికి వస్తాంద అప్పుడు గిఫ్ట్స్ చాక్లెట్స్ అన్ని తీసుకొని వస్తారు అంటే శాంటో క్లాస్ కోసం వెయిట్ చేస్తా అ చాక్లెట్స్ వస్తాయ్ గదా అంటే ఒక చాక్లెట్ వర్ వల్ళు ఇలా ఎసరేస్తే ఎన్నన్నా దొరకద్ ఎన్నన్నా తీసుకోవచ్చు
ప తీసుకోవచ్చు అవునవును బాగుంటుంది అదక పిల్లలకి ఎంజాయ్మెంట్ బాగుంటుంది గదా ఆ ఊ ఇంకామా
ఇంకెమ్మా
చెప్పాలి ఇంట్లో అందరు బాగున్నారా
అంత బాగున్నారు
హ్మ్ సరే సరే వస్తాండు ఇంటికి అప్పుడప్పుడు
హ్మ్ వస్తా వస్తా నువ్వు చికెన్ చేేసి పెట్టాలి యా రెక్కలు కట్కని వస్తా
తప్పకుండా ఈ సారీ నువ్వు తినేటప్పుడు పిలుస్తా వద్దాం నా బర్త్డే రోజు పిలుస్ న కండి వచ్చి ఏప్రిల్ ఏప్రిల్ తట్ ట్టీ ఆ అదే అదే ఆ ఏప్రిల్ లో అట్లా రండి మంచిగా ఎంజాయ్ చేసుకొని తినేసి హ్మ్
కి హాలిడేస్ కి ముందు రోజు
ఆ ఆ
హ్మ్
సా మే లో సాల్దేస్ వదులుతారు హు హు వచ్చేసి తినేసి వెలుదురు మళ్ళీ అట్లయ్
హ్మ్ బాగుంది ఐడియా బాగుంది కాలం కలిసి వచ్చింది
హ్మ్ ఇ గా ఇంగ మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ను గూడా పిలుచుకురా
హ్మ్ చికెన్ అన్న అందరు రెక్కలు కట్టుకొని వచ్చేస్తరు
హ్మ్ మంచిది మంచిది రండి రండి
హ్మ్
ఉ
ఉన్నర్ పైనా ఒక అందరు మునిగిపోయిండా ఫోన్ లో ఆటో గరు ఈటో గరు
హా హ హ హ
పోన్లచ్చి ప్రేమానురాగాలు కనిపించయి ఎవరికి
హాహహ అంతే అంతే ఫోన్ కాదు టెక్నాలజీ పెరిగి అంటే ఇంకా మనుషులు దగ్గర అవ్వాలి గాని ఇప్పుడు దూరం అయిపోతున్నారు
హ్మ్ అదేగదా
ఆ
సరెమా
ఆ సరే మా, సరే